అ
మాట్లాడిక్
ఉ హలో
హలో
ఏం చేస్తాన్నారు
మేమ తింటూ ఉన్నాం
ఓ ఏం తింటన్నారు
అదే చేత మీరే
ఓ మేము వచ్చేసి ఆ ఏమంటారబ్బా పప్పు ఇంకా క్యారెట్ తాలింపు రసం పెరుగు అయ్యో మాకి అంతే అప్పుడప్పుడేలే రోజు ఏమి ఇట్ల అంతేమ్ ఉండదు
అ ఇంక చానా బాగుంటుంది
ఉ అవును నాకీ చానా ఇష్టం
అ ఇవాళ పొద్దునేం తిన్నారు
పొద్దున వచ్చేసి దోశ
అ
మీరు ఏం తిన్నారు
తె జ కొ అ
బాగా చేస్తారా మీకి
బాగుండదు టిఫిన్స్ ఒకటి ఇలా
మాకి అంతే ఏమంత బాగా ఏం చేయరు
అవును మీకి వంట వచ్చా
ఓకే అంటే కొన్ని కొన్ని కొన్ని చేస్తా అంతే ఏవన్నా తాలింపులు అట్లా ఉ
సరే
బెండకాయ తాలింపు క్యారెట్ ఇంకా మల్లి వచ్చేసి దొండకాయి చేన్నాబా ఏమన్నా పచ్చళ్ళు అంతే ఎక్కువేం రావు సాంబార్
తగా త చేస్త నమస్తే
ఉ నాకు ఇష్టమైంది ఆ ఆలు ఉంటది కదా ఆలుూగడ్డ అది చానా ఇష్టం నాకి
బాగుంటుంది ఆలుగడ్డ ఆలు ఫ్రెంచ్ ఫైస్ అవి బాగుంటాయి ఆలు
అవును నేను సమోస చిన్నప్పుడు చేసింటి తెలుసా
ఆ
అంటే మైదా పండితో చేస్తారు కదా పైనా అంటే మేము మైదా పండి వాడమ అన్నమాట ఇంట్లో అందుకని గోధుమ పిండి తో చేసేసి ఆలుని కూడ పెట్టేసి వాటిని తొక్క తీసేసి కొంచెం చిన్నగా కట్ చేసి మళ్ళీ నూనె పోసుకొని వేరే పెనంలో వాటిలో తిరువాత గింజెలు ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసి మళీ ఆలు వేసి కొంచెం కారం ఉప్పు వేసేసి ఇంకా ఆ చపాతి దాంట్లో పెట్టే నూనెలో యెన్ చేస్తాం
మీ
చిన్నప్పుడు కదా అప్పుడు కొత్త కొత్త చేయాల అనిపిస్తా ఉండ
చిన్నప్పుడు అన్నీ చెయ్యాలా
ఒకసారి ఏం చేసినా అంటే నేను ఇవి రుద్దింటాము కదా సమోస కి ఆ ఫ్యాన్ కింద కూర్చునేసిన దాంట్లో ఆది పెడుతుంటే ఉండడం లేదు అ ఇంకా మళ్ళీ మా అమ్మాయి మళ్ళీ పిండి కలిపేసి నాకు ఇచ్చింది వాటితో చేసింటిమి
అవున
హు
మీ
లేదు ఏమో చూస్త ఈసారి ఆదివారం అట్లా ఏళ్ళేకి మీరు వెళ్తానలేదా
వచ్చిన ఆలోచిస్తూ
ఓ ఎల్లేసి రాండి మళ్ళీ కుదురతదో లేదో కదా
జమన్న
ఆ ఇన్న ఇంకా నాకి అనిపిస్ మళ్ళీ ఏం పోతాం అనిపిస్తుంది ఊరికే ఈ ఎండలకి మా అవ్వ దగ్గరికి వెళ్ళామని అనుకుంటా ఉన్నా మా అవ్వ పిలుస్తానే ఉంది రా రా రా అని మొన్న కూడా మా అమ్మని పిలిచిందంట రాండి రెండు రోజులు వండేసి పోదురు అని కానీ ఇంక వాళ్ళు పోలేదు హు ఏమో ఎప్పుడు
స్పండింగ్ అవిబ అంతగా
మా అవ్వ సంక్రాంతి నుంచి పిలుస్తానే ఉంది రాంణి రాణి రాండిని కానీ ఇంకా టైం కుదరక పోలేదు నేనే ఎల్లేసి వస్తా ఉంటా అప్పుడప్పుడు
అ
చిన్నప్పుడు ఇప్పుడు పడుగలు ఇంకా సెలవులు వస్తాయి కదా ఎండ కాలం సెలవులు అప్పుడెప్పుడు మా అవ్వ ఊర్లోనే ఉంటాంటిని అప్పుడు గోబీ మా పక్క ఊరే అయినా గోబీ తీసుకొని వచ్చి టి అమ్ముతా అంటాడా రోజు కొనిపిస్తా అంటుంది మా అవ్వ ఇంకా ఇదేంది పైన పిలో అవి వస్తా ఉంటాయి మద్ మధ్యాహ్నం ఐస్ లో వస్తా ఉంటాయి అన్ని తీపిస్త తా అంటది మా అవ్వ అయితే
అవ్వలు అయితే మేలు అమ్మల కన్నా వాళ్ళే బాగా తీస్తారండి మనం
అన్ని ఏస్తుంది మళ్ళీ పాప
ఇ
డబ్బులు ఇస్తుంది మళ్ళీ అంకా బట్టలు తెస్తుంది
ఇంత డబ్బులు ఇస్తారు వాళ్ళ్
ఆ
టైకి వస్తుంటారు మళ్ళీ
ఆ అవును అంతే వాళ్ళు నాకి మావ దగ్గరికి పోవాలని అనిపిస్తాంది మా ఇంట్లో చెప్పి ఇంకొకసారి అళకి చెప్పి ఎల్తా గా శుక్రవారం అట్లా
హ్మ్మ్
హ్మ్మ్ ఏమో వెళ వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చేయలా ఆదివారమే
హ్మ్మ్
ఇంకా మీరు
చూస్తారా సోమవారం పొద్దున్నే రండి
అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అందుకే బస్సులు అక్కడ రోజుకి ఎన్ని ఒక మూడు మాత్రమే ఉంటాయి అన్నమాట
అ
మళ్ళీ అవి పోతే ఆటల కోసం వెయిట్ చేస్తా ఉండలా అవి ఆటోలు‌ రానే రావు అసలు
అందుకే ఆద్ బార్ వాచే
అందుకే ఆదివారమే వచ్చేద్దాం అనుకుంటాను
అంతే లేండి ఏముంది వచ్చే సే
ఆ అదే అనుకుంటా మళ్ళీ ఒక రోజే ఉన్నట్లుంటుంది ఇంకేం చేస్తాం ఏం చేయలేం
హ్మ్మ్ హ్మ్మ్
నేను నిన్న నా బ్యాగు ఉతికినా అన్నాన్మాట కొంచం మాసిపోయింటే బాగా మంచిగ కా ఉతికి ఆరేసినాను ఇంకా అది ఆర్ పోయింది బాగా నా బ్యాగ్ ఎందుకది ఊ గి మాసిపోతా ఉంటది అ ఆహా లేదు లేదు పడ్లేదు ఆహా లేదు నిన్న ఊరికే మూడంగా వుండింద వర్షం అయితే ఏం పడ్లేదు మీకు పడింది దా వర్షం
గ పడింది వర్షం
అ నీర్లు వర్షం అందుకు పడితే బాగా చల్లగన్న ఉంటది కనీసం మాగైతే అసలు ఈ ఊరికి మూడంగా వాన పడేటట్లు ఉన్నింది కానీ ఏం పడ్లేదు మ్ సరే మరి అయితే ఏ మళ్ళీ చేస్తా బాయ్
మ్ సరే